హలో
హాయ్ సిస్
హాయ్
ఏం చేస్తున్నావ్
బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను
ఆ
నువ్వేం ఏం చేస్తున్నావ్ బ్లౌజు స్టిచ్చింగ్ చేస్తాన
తిన్నావా
నువ్వు
లేదు ఇంకా తినాలి బావ బాగున్నాడా
వును బాగున్నాడు
ఏం చేస్తున్నాడు
ఏ చేస్తా ఊరుకనే ఉన్నా
హుమ్మ్ మామ వచ్చాడా ఇంటికి
ఓకే
ఇన్ ప తినలేదు
తిన్లేద ఏం గ్యాస్ ప్రబ్లము లేదు లా మీకు
ముంది కట్టెల పొయ్యి మీద చేస్తా అన్నారు
ఉన్నా అంగ పోలేదా
అక్కడ వారు ఎక్కువ అయితందని మేబి లాక్ డౌన్ కూడా పెట్టచ్చంట
అంగ ఎక్కువయితందా
ఆ లాక్డౌన్ పెడితే తగ్గుతుందని అన్న పెడతారు లాక్డౌన్ పెడితే తగ్గుతు తుందేమో వారని లాక్డౌన్ పెడతారంట
లాక్డౌన్ అంటే ఇంగ ఇంటి దగ్గరే ఉండాలి ఎక్కడికి వెళ్ళకుండా
ఉ
ఆ
ఆ అవును అంటా ఉన్నారు ఇంకా ఏం కన్ఫామ్ గా తెలి
వో ఏం చేస్తున్నారున్నారు మీరు
ఏం చేయాల అమ్మకి కాల్ చేసి డబ్బులు వేయించుకున్నాను
వేసిన్నావా
వేసింది లెవెన్ హండ్రెడ్ పడింది మరి
ఆ
టూ హండ్రెడ్ ర్ుాల ఎందు హండ్రెడ్ ఉంది లేమని చె ర్చుేూ దా రెండు వందల ఖర్చు అయిపోయింది అదే దాన్నికే వేసేసాం అ పిల్లోడికి ఇంకా టూ హండ్రెడ్ ఉంది ఇవేడు చేసింది ఏమో తెలిలో పొద్దునైతే అమ్మ తట మాటన్నా అస పక్కన పెట్టా పొత్తి కడుపు అయితే భయంకరంగా న చెన్న
ఫైవ్ హండ్రెడ్
ఆ పోత్తి కడుపు నే
పడుకూనప్పుడు ఇచ్చిందా
ఆ ఎంతగాో నచ్చిందని కదలులేకపోయినా అసలు మంచంలోంచి ఇది పిల్లో ఉంటే పిల్లో పెట్టుకొని పొట్ట మీద పడుకున్నానట బోళ పడుకున్నా హలో
ఆ చెప్పు వింటను
ఏం వింటున్నావు ఏం చేస్తున్నావ వంట చేసావా
వంట చేయలేదు ఇంకా చెయలే
అఓ
బ్లౌజ్ స్టిచ్ చేస్తాను బ్లౌజ్ కుట్టుకుంటానువి
అవునా బాగుత్కో
అ
నేను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ పెట్టే చూసావా బ్లౌజ్ స్టిచింగ్ వి
చూస్నానే నేను
నైట్ డె పట్టింది ఆ
చుసినట్టు పడింద
ఏన్ని
చూసినట్టు పడిందన న్నా
లేదు
రా
అ
చూసి అట్లా కుట్టుకోవాల అట్లా న్నాలా
హ్మ్
ఆ
ఏదానిలాగా నేను కొన్ని డిజైన్స్ పెట్టినా కదా హలో
ఆ
ఆ డిజైన్స్ లాగా పెట్టు కుట్టుకోని నీట్గా మంచిగా అవి ఊళ్ళ ఉంటలా
ట్రై చేస్తా
ఆ మామి ఇంకా రాలేదా తినడానికి
అ రాల టైమ్ ఎంత ఆడ పన్నెండున్నరని
ఎంతకొస్త తాడు పన్నెండు నలభై అ పన్నెండు నలబై టైము
ఎట్ల గట్లయిన
అమ్మకి కాలు కూడా చేయలేదంటనే
మా అమ్ నేను ఇద్దరం చేసిన
మావ నువ్వు ఇద్దరు ఎందుకు మావకు చెప్పా మామాకు ఇంట్లో వాళ్ళకి చేసాడంటే సీనుగాడు గనపరాలేదంట నేమీ
ఆ
అందరు ముగ్గురా అయిపోయినానా ఉమ్మరి చీట్ మా వాళ్ళు ఇల్ అందరు పోయి ఇంటి కాడ తినాలి ఏమె శీనుగాడు లేడంటనే
హు
ఏంటికి లేరు మచ్చుగా ఉండాల పో అని అనిందంట
ఏ మామన్ యారు అంటంటికి మామన్ తెంగేది ఊతి
ఒవగా మాట్లాడతను తగ్గి మాటలు కొంచెం తగ్గిి
అదే మావకేమన్నా అవసరమాక్కడ మా చెప్పనికి అందరికి
న మా మాటన్నా ఉంటా అమ్మతో
ఆ ప
తెలి చేస్తున్నారు మావ చేస్తున్నారుడునేది
ణ కట్ వేసిందంట సర్లే ఉంటా అని కట్ చేసిందంట
ఆ కాయలకు పోయిందంట
ఆ
కాయలకు పోయిందంట పొద్దున్నే వాడి పో రాత్రి రీ నుంచి ఇంట్లోకి రాకుండా ఆడే ఆటోలో పడుకొని ఉన్నాడంట రా రా అంటే పొద్దున్న పిల్స అంటే పలగలేదంట.
పెట్టాల అమ్మ కూడా
మా వాడికి గణికారం చేశారని పెద్ద అండే కాయలు వేసుకోమ్మ అంటార ఆటోల అని పిలిచిందంట తీసుకొద్దా మ నీ నేను రాన్ పో అన్నాడట ఆ అమ్మనే పోయిందంటా ఆడేసి హ
అంతే కూలి నా కోడుకులు వీళ్ళు
వాడైతే ఫోటోలు పెట్టాడు ఇంకా గణకార్యం చేస్
పెట్టి డిలీట్ చేస్ సాడు కదా
ఆ నీ గుడా పెట్టాడా
ఆ
డిలీట్ చేసారు మళ్ళ వార్నింగ్ చూస్తే
అప్పుడే ఢిలీట్ చేసాను మా ఏది
ఆ
ఇంకా కొంచెం పెద్ద కొట్టుకోవస్సింది. బాగుంది ఇంగా
ఇగా ఏమోలే వద్దులే ఇంకేమి కాదు ఓ ప్రాజెక్ట్ ఉంటే మధ్యాహ్నం చి రెండు కి ఇస్తారంట బుక్లు రెండు పోయి బుక్కులు తెచ్చు కోని పోయి హల్టికెట్ ఈ రోజు దేస్తాం. రేపు ఉంది. రేపు ఆమ్మా చదవాలమ్మా ఈ ముందు ఈ ప్రాజెక్ట్ ఒక ట్రెస్ అయిపో పోతే
ఎక్కువ వాడ
వాడుతున్నారు వాళ్లకు ఇస్తంవచ్చి ఏవరన్నా ఇట్ తరా ముప్పైయే తేదీ ఎగ్జామ్ పెట్టుకొని ఇరవై తొమ్మిదో తేదీ వైవ ఎవరన్నా పెడతారా ఏ పనికి మలీనోళ్ళన్నా వైవా రోజు పెడతా అంది మేము ఎప్పుడు చదివేది. ఇంకా సేమ్ మరుసటి రోజు పెట్టుకొని రేప్ ఆన్నాంగా చదవాలి అది కాక బయోస్టాటిక్స్
ఇంకా ప్రసిీ వాళ్ళకి రేపు ఉంటుంది మన్నాడు రేపు హాలిడే కదా మన్నాడు ఉంటుంది వాళ్ళకి ఇరవై ఎనిమిదో తేదీ వాళ్ళకి ఉంటుంది వైవ మాకు ఇరవై తొమ్మిది మాకు ఉంటాది
ఆ కాలేజ్ అయిపోయేటప్పుడు రావాలా నేను వద్దా
అ రా
రా ఏమి
అదే వద్ద రావాలా అని
అ రాా ఏమి లగేజ్ అంత మాస్కోరాలే ను ఒకదాన్ని నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేయి
ఆ
లగేజ్ ఎంతా ఒకదాన్ని తీసుకు రాలేను నువ్వు కూడా రా
పాడు చిన్నగాడు పోలేదంటాగా అయితే అమ్మ కోసం
ఏంది అమ్మకోసం ఈ కాయలు కు పదాం రా అంటే పదాం రారా కాయలు వేసుకొని పదాం రా అంటే పలకలే
పోలేడు అన్నడా పదాము అన్నింటే
పోలేదన్నాా వాడే పడుకున్నానంట నైట్ కూడా ఆటోలోనే పడుకున్నాన ఆటోలోనే పడుకొని ఉన్నాడు అంట
అనుకొని వెళ్తారు వానకి
ఆ అ పనిందంట ఇంకా అమ్మ అయితే
అయిన కొవ్వునకొడుకు లే బా వ కొంచెం కూడా భయం అనేదే లేదు
పెట్టాల్సింది అక్క నువ్వు అన్న పెద్దకావు ఇంకేమీ భార్గవప్పకి కొంచెం భయం పెట్టు ఆ
ఏ
మాటలు బో మాట్లాడుతున్నాడు
భార్గవ్ ఎప్పుడు మాట్లాడినాడు
ఆ మాట్లాడు నువ్వు మాట్లాడినప్పుడు పక్కపక్క నవ్వు ఏ మాటన్నాడు అంట వాడేమి మాట్లాడ్డా
వాడు ఈస్ గుడ్ గయ్
చిన్నప్పటి నుంచి ఆట నేర్పించి ఆట అయితాడు పై
అవునవును అట్లా నేర్పియను నేను
చూద్దాంలే ఎట్ల నేర్పిస్తావో బాయ్